నమస్కారమండి ఆ చాలా నమస్కారాలు మేము ఖళిగా అన్నాండి మీరేం చేస్తున్నారు
నీము ఇంకా అయ్యేది కాదని చెప్పి ఇది టవరు టీవీ టవర్ అది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని అను
దాని కింద కూర్చున్నారా
ఇంకేం చేయాలో చెప్పండి
అ ఇప్పుడు బాగా వినిపిస్తోంది
అవునా కిందికి వస్తే వినిపిస్థంధి పైన ఉన్న కూడా వినిపియ్యలేదా అయితే ఈసారి కిందనే ఉంటా హ
అదేం మీరేం తిన్నారు
నేను అన్నం గోంగూర తిన్నానండి
బావ్ మంచిదండి అనకి ఎనిమిది రోజులు అయిపోయింద ఎంతినప గోంగూర
హ
ఇంట్లో ఉన్నప్పుడు అది తినబుద్దే కాదండి వైట ఒడిసినంక తెలుస్తది మా పేజీలో ఈరోజు
మా మమ్మీ బల్ల చేస్తుందండి చైన్
అవునా అండి ఆ ఇంకేం బాగా తనింటారు
అబ్బా అవునా ఇక్కడ గో గోంగూర చేసి ఏ బాగుండదు
మీరు చిన్నల్ దగ్గర పొండి మరిన కూడా నిక
లేదండి ఇలా ఇలా తిరుగుతుండే నెట్ వస్తుంది ఇలా కూర్చుంటే నెట్ రాలేదు
అందుకే ఆ కూర్చున్నప్పుడు నాకు క్లారిటీగా లేదండి
అవునండి
అ
ఇంకేంటండి
చెప్పాలండి ఏముంటాయి ఏం స్స్
అప్పుడప్పుడు ఇంట్లో పనులు చేస్తారండి మీరు
నేనాండి ఆ ఎప్పుడన్నా మూడ్ బాగుంటే చేస్తానండి లేకపోతే చేయనండి మా అమ్మా చేయకపోతే చెలి అంటందండి చేస్తే వద్దులేకపోయి కూర్చో ఉంటదండి ఏం చేసేదండి
మీరు అట్లా చేస్తున్నారు
అవును అట్లా ఏం లేదండి చేస్తాం చేసేటప్పుడు మళ్ళీ చూడలేదు
నీట్గా చేయాల వంటలు
వంటారు అసలు ఆ జోలికి పోనండి దాంలో పెద్ద అమ్మయ్య వంటలు జోలికి పోనండి నేను ఆ చిన్న చిన్న మాత్రమే చెస్తానండి చపాతీలు తిక్కేసి కాలుస్తా దూసుపా పుషా గుంత పన పుస అంతేనండి ఇం అంతకుమించి ఏం రావ్
అ అంత కొంచమే చేస్తారు
అంతే పెద్ద పెద్ద కూరలు అవన్నీ ఏం చెయ్యనండి ఇంతకాదు మరి
ఉహు
ఇంకేం అండి
ఇంకేం లేదు చెప్పండి మీరే
మీరు ఇప్పట్లో ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి పోయినారా
లేదు లేదండి పోలేదు
ఆ ఒక్కో ఇండ్లలో ఒక్కోలాగా చేస్త చేస్తారు అందుకు మీరు ఎట్లా చేస్తారా అని పెళ్ళిలు
మేమా మంచిగానే చేస్తామండి రిచ్ అయితే రిచ్ గా చేస్తారు పూర్ అయితే పూర్ గా చేస్తారు
అట్లా కాదండి పద్ధతులు అంటాండేది
పద్ధతులు నాకు కూడా తె లేదండి మా ఇంట్లో నేను అంతగా చూలేదు జస్ట్ పెళ్లి పోయి తినేసి వచ్చేది పెళ్లి కూడా చూడను బయటికి పోతే మా ఇంట్లో పెళ్లయితే చూసండి మా ఇంట్లో ఇంకావ ఎవరివి నా కళ్ళ ముందర జరగలేదండి
అవునా అండి
ఒక్కరికి ఒక పద్ధతులు ఉండడి మీక ఏం పద్ధతులు ఉన్నాయా అని తెలుసుకున్నామ అని
ఓ షేట్ ఈసారి మా అమ్మని అడిగి చెప్పతాలేండి
ఉ అంతే అండి
మీ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయ్
మయి మామూలుగాని అందరికి చేసినట్టు చేస్తారు అంతే అండి మీరు ఇప్పట్ల ఎప్పుడన్నా బయటిక్. పోయినారా ఎక్కడన్నా ట్రిప్పులు లాంటివి.
ట్రిప్స్ నాకి ఇంట్రెస్ట్ ఉన్నావండి ఫస్ట్ తిరగడం ఇంట్రెస్ట్ ఉండదు ఏప్. ఇప్పుడు ఇంట్లో తినడం టీవీ చూడ్డం ఇవైతే.
ఉమ్ అవును.
ఓ క్యాన్సిల్ చేసేస్తానండి.
ఉమ్. చాలా మంది మేల్ కాలమే పోతారండి. ఎండలు కాలం పోవద్దు అందరు కీ సెలవుల చాలా మంది ఉండి కష్టపడుతన్నారు.
అంటప్పుడు ఎండలు కాలం మేందుకు చూస్ చేసుకుంటారో తెలియదు నాకు.
హలో ఉన్నారా.